టూ
హలో
హాయ్
హాయ్
ఏంజెసన్నావ్
ఏం లే ఫ్రూట్స్ తింటున్నా
అవునా ఏం ఫ్రూట్స్ తింటున్నవ్
ఆ పోమాగానేట్
అవునా ఆ పోమోగ్రనేట్ ఇష్ట తమా నీకు
చాలా ఇష్టం
ఆహా పప్పాయ ఇష్టం లేదా పైనా ఆపిల్ పప్పాయ
అ పప్పాయ కూడా ఇష్టమే నాకు
ఆవును స్ట్రాబెరీస్ బాగుంటయ్ అంటే అది ఓన్లీ స వింటర్ల వస్తాయి కదా మంచిగన్ వింటర్
విన్
బత్కమ్మ కి ఏడికి ఒతాన్నవ్ నువ్వు
మామమ్మ లింటికి
అవునా నిన అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లింటికి పోతన
అంటే అమ్మమ్మ అయితది గద
ఆవును చిన్నమ్మమ వాళ్ళ ఇంటికి పోతన్న
ఆడ ఎవలుంటరని బోతవ్
ఆడ మా అమ్మమ్మ ఒళ్ల షెల్ల్ ఒల్ అహ మా అమ్మమ్మ ఒళ్ళ అమ్ ఆమ్మో ల శెల్లోల చెల్లె వాళ్ళు వాళ్ళ బిడ్డలలా కొడుకులు అందరు ఉంటరు
అల్ అందరుతోని ఎంజాయ్ చెతవ మంచిగ
ఆ ఇంక దీపావళి కూడా గానే ఎంజాయ్ చేతా
బతుకమ్మ దీపావళి ఒకటే సారా
ఇగ బతుకమ్మకి పోతా ఇక కొన్ని రోజులు ఆడ ఎంజాయ్ చేత మళ్ళ వస్తా మళ్ళ దీపావళి వొయ్ త మల ఎంజాయ్ చేత
దీపావాళికి ఏం కాలుతర్ మీరు
మేమా మేము దీపావళికి పటాకులు గాలుస్తాం మీరేం కాలుస్తారు
నేను దీపాలను కాలుస్తా
దీపలు గాలుస్తారా అయ్యో మేము ఒకసారి ఏం చేస్ నం తెలుసా చిన్నప్పుడు గడ్ బామ్ గాల పెట్టినమ్ దీపావళి రోజు
ఏమన్నరు మరి వాళ్ళు
అది మాది గడివం కాబట్టి మా డాడీ వచ్చి నాలుగు తన్నిండు అది లోపల్ దాక మొత్తం పోయింది మంటా ఇగ మొత్తం అంత నీలా బకెట్ల కొన్ని నీళ్లు ఒషీ ఆర్పినం
అది దాని మీద ఏం గప్పలేదా
అంటే అప్పుడు ఏం కప్పలేదు ఆ రోజే తీసిరూ
ఉ ఆ రోజే అనిపించింల్లు పాపం అయినా అదంత అంత బియ్యం తీసేస్తారు కదా ఎందుకు అంత డేన్ ఎందుకు అవి కాలితే ఏమయితది మరి
గడ్డివాముల బియ్యం ఎందుకు పెడతారు బియ్యం పెట్టరు మా దాంట్ల మీ దాంట్ల పెడతారా గడ్డివాముల బియ్యం
కాదు అంటే గడ్ ఆ గడ్డికి అన్ని నూకలు అదే
గడ్డ అంటే ఇగా పొరల్ పొరలు ఉంటే ది కదా ఇగా అది ఉట్టిగానే గడ్ అది ఏమంటారు ఉుట్టదే నాయి అందుకే అతుక్కుంటదిగా చిచి అంటుకుట్టదిగ ఆ ఏంబట్టే అంటుకుంటుదిగా
మీకు ఎడ్లు ఉన్నాయా ఎడ్లుకేత్తానిక
ఒకప్పుడుండే ఇప్పుడులెవ్విగా అన్ని అమ్మేశ్ణం అమ్మేష్ణం ఇగ ఎవరెవరో కొట్టుకపోయిర్రు నీకు చిన్నపప్పు ఇష్టమా పెద్ద పప్పు ఇష్టమా మధ్యలో పప్పు ఇష్
నాక్ పెద్ద పప్పు
పెద్దపప్పు ఇష్టమా నాకు మధ్యల పప్పు ఇష్టం బాగుంటది మధ్యల పప్పు మీ మీరు ఇంట్లో బా క్షాలు చేసుకుంటారా ఉగాది గిటా
ఉగాది పచ్చడి చేసుకుంటాం పూజలు చేసుకుంటాం ఆ రోజు మేం ఏం చికెన్, మటన్ ఏం చేసుకోవద్దు.
అవునా అవును మీరు మూడు రోజులు జరుపుకుంటారు కదా ఊగాది
ఒక్కటే రోజు కాకపోతే ఆ ఒక్క రోజే మంచిగా పూజ చేసుకొని తినకుంటుండాలి అంటే చికెన్, మటన్లు, భక్షాలు అ పచ్చడావి తాగోచ్చు
ఉహు అవునా
నెక్స్ట్ డే వండుకోవాలే
హా
ఉమ్
ఏంది మళ్ళా ఏం చేస్తాన్నారు ఎక్కడ అవును గిక్కడ ఒక షాప్ లా ఇదేమంటారు రాఖీళ్లు మంచిగా ఉంటాయట ఈసారి కొందమా రాఖీలు ఆడ
రాఖీ పండుగ రోజు
రాఖీ పండుగ రోజు అంటే వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారు వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు కదా కదా చేసుడు
రాఖి ఎప్పుడున్నది
రాఖీ పండుగ ఆ జూ ఆగస్టు లో ఉంటది జూలై ఆగ స్టు సెప్టెంబర్ లోను
పెడతారా మరి ఇప్పుడు అమ్ముతారా రాఖీలు
ఇగా వాళ్ళది అదే ఫ్యాక్టరీ కాబట్టి వాళ్ళు చేస్తారు రాఖీలు ఇగా సూద్దాం ఇప్పడికెళ్లే తక్కువ రేట్
మనం మనం కస్టమైజ్ చేసు కోవచ్చా మనై
ఆ మనకి ఇష్టం వచ్చినట్టు మనం కష్టమైస్ చేసుకోవచ్చు అప్పుడు కంటే ఎక్కువ రేట్లు చెప్తారు ఇప్పుడు జర తక్కువ ఉంటాయి
గోల్డ్ తోని చేపియొచ్చా
ఆ గోల్డ్ తో చెప్పయవచ్చు నేను ఈసారి డైమండ్స్ తో చెపిద్దాం అనుకుంటున్నా
డైమండ్స్
ఆ సిల్వర్ డైమండ్స్ చేసి చేపిద్దాం అనుకుంటున్నా అవు గోల్డ్ రేట్లు పెరిగినాయి కదా బాగా
బాగా పెరుగుతానే
అవును సిల్వర్ కూడా మస్తు పెరుగుతాన్నాయి ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు పేరిగిన రేట్లు అది చెప్పిన గాని ఇంట లేవు
తగ్గం తగ్గి అని చెప్పాలి కొంచం
ఇక మాట్లాడినా ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయాలి వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం తగిపోమంటే ఇక వాళ్ళు పాపమ్ వాళ్ళు కూడా బతకాలే కదా అని చెప్పి నే ఇడు వద్లే కృష్ణ
అమ్మో ఒక గ్రామం కే ఎంత ఉంటది
ఏమో ఏమో కదా ఒక యాభై వేలు ఉంటయ అంటావా
ఒక్క గ్రామ్ కి
ఆ ఇరవై ఐదు వేలు ఉంటాయి కావచ్చు
ఇంకెంత కాస్ట్ ఉంటందా
ఆ పన్నెండు గ్రాములకే ఆ అంత లక్ష యాభై వేల లక్ష డెబ్బై వేలు అంట తగ్గిందంట మొన్ననే తొంభై వేళ్ళ నుంచి ముప్పై వేలకి ఇంత వచ్చింద అంట
గ్రామ్ అంటే
తులం కాదు
ఆహా గ్రామ్ అంటే దాంతోని కమ్మలు చేసుకోవచ్చా
వన్ గ్రామ్ అంటే తక్కువ ఉంటది ఏ దేంతోనన్నా వేసుకోవచ్చు మనం కమ్మలు కానీ లయిట్ ఎయిట్ ఉంటాయి వన్ గ్రామ్ అయితే కొన్ని కొన్ని ఎక్కువ గ్రాములు అయినా నీ అలకగానే అనిపిస్తుది మనకి
ఒక్క గ్రామంలో ఇరవై వేలు ఉంటందా
ఇక ఏమో ఉండొచ్చు ఒకసారి చూడాలి చూసి చెప్తాను నీకు మళ్ళా రేపు సరేనా
సిల్వర్ మరి
సిల్వర్ ఏమో సిల్వర్ గురించి అంత ఐడియా లేదు
సిల్వర్ కూడా రేటు బాగా పెరుగుతుంద అంట కదా
ఆ అవును గదా
ఎందు కంట వు మర
ఏమో వాళ్ళ కాళ్ళకి ఏం గొడవలు అయితున్నాయో ఆయనతో మన మీదది ఇస్తారు ఏముంది యాలతోని
గోల్డ్ కి సిల్వర్ కి గోడవైతాద
ఆ వాళ్ళలకి వీళ్ళకి గొడవలు అతాని మధ్యలో మనం నలుగుతాన్నాం అప్పల వాళ్ళ
నువ్వుఎక్కువగా నేను ఎక్కువనా అన్నట్టు చూసుకుంటానుట్టున్నా
ఆ ఇ అట్నే ఉన్నది ఇక ప పాపం డైమండ్స్ ఏమో ఆడియన్స్ ఇక్క చూస్తాన్నయి ఏమిరేమన్నా కొట్టుకొని చావుండి ఆ అది ఎట్లా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదా అందుకే ఎవ్వడు ఓడివాళ్ళు జోలికి
డైమండ్ లో ఎందుకు అంత కాస్ట్ ఉంటది
ఎందుకంటే అది ఎక్కువ దొరకదు కాబట్టి దొరికినా అంత ప్యూర్ ఉండవు కొన్ని కొన్ని కొన్ని కొన్ని మంచి ప్యూర్ ఉంటాయి
ఉంటాయా
ఆ ఏదైనా దొరకకపోతేనే కదా దాని డిమాండ్ ఎక్కువ ఉంటది దొరికితే తక్కువ ఉంటది కదా
అట్లాంటప్పుడు నాకు కూడా డిమాండ్ ఎక్కువ ఉండాలి కదా అలాంటే పరసని ప్ర ప్రపంచంలో ఎవరు ఉండరు కదా
అందుకే నీకు డిమాండ్ ఎక్కువరా నీకు అది అర్ధం కావట్లేదు గోల్డ్కిి డైమండ్కి ఎంత డైమండ్కి ఎంత డైమండ్కిి ఎంత డిమాండ్ ఉన్నా గానీ ఆ నీకున్నంత డిమాండ్ ముందు తక్కువనే లే అంతే ఇగా అట్లా అట్లా కాాల మనమే
ఇంకా మాండ్ ఇంకా డైమండ్కే ప్రాణం లేదు ప్రాణం లేని దానికే అంత వాల్యూ ఉంటే ప్రాణం నాక ఎంత వాల్యూ ఉండాలి
ఆ ప్రాణమునే నీకు ఎంతో వాల్యూ ఉండాలి ఇంకా నీకు అన్ని పార్చ్ మంచిగానే పనిచచ్చినాయి కాబట్టి అమష్ నా మాకు మంచి పైసల్ వస్తాయి
పె పెద్ద ప్లానింగ్ ఏ అ
ఇంకా ఎం చేస్తున్నానవ్
బయటకు వచ్చినా ఇట్లా వెదర్ కూలు ఉన్నది కదా అని
అవును ఈ మధ్య వర్త సో మస్స్తుగా పాడుతాం ఎందుకంటే చెప్పరాదు మరి అంత ఎక్కువ పడకమని
చెప్పాను కాబటికే ఈ రోజు వాళ్ళ లేదు
ఆయా అవును కరెక్టే ఎండకు కూడా చెప్పు జరా ఏడ ఎక్కువ కొట్టదిని
అది ఇకా మన వల్ల కాదది సూర్యుడు మా సూర్యుడు నా మాట వినడు
జేనగానమా
నేనే ఎవరికీ విన అంతే జనగణ మనా నేను ఎవరికి విన
అవునా ఇంకేంది మరిగ
ఆ ఏంలే ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతున్న
ఎన్ని చుక్కలు లెక్క పట్నవు మళ
ఇప్పటికీ ఒక ఇరవై వచ్చినాయి
అయ్యో ఎత్తుకు ఇంకా గవ్వే ఉన్నాయి లెక్కబెడుతున్నావా లేకపోతే చూస్తున్నావా ఏ చంద్రుడు పాటేసుకుంటుండు నీకు తెల్వదు చంద్రుడు వాళ్ళ వైఫ్ తో బిజీ ఉన్నాడు మనకి గన్పియాడిప్పుడు నీకు తెలుసా చంద్రుడికి ఫిఫ్టీన్ మెంబర్స్ భార్యలు అనుకుంటా
కృష్ణునికి ఎంత మంది
ఏమో కృష్ణుడికి కొన్ని వేలలోనే ఉంటారు కానీ మెయిన్ గా ఎయిట్ మెంబర్స్ వాళ్ళంతా గోపికలు
ఆ
ఎయిట్ మెంబర్స్ భార్యలు రాదా లవర్ రాధకి కృషి నూడికి దేవుళ్ళ దగ్గర పెళ్ళ అయితాది ఇక కింద దేవుళ్ళ పెళ్ళి చేేస్తే బ్రహ్మదేవుడు పెళ్లి చేస్తాడు వాళ్ళ ఇద్దరికి లోకం మంచిగా ఉండాలి అని ఎందుకంటే రాధాకృష్ణనే రాముడు సీత కదాడు
సరే సార్ బాయ ఓకే బాయ్